హలో
గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ సార్
ఎట్లా ఉన్నారు బాగున్నారా
అవునండి బాగున్నా అండి మీరు బాగున్నారా సార్
అవును సార్ బాగున్నారు ఇంకా ఏం చేత్తరు అన్న కి ఆ తిన్నామండి మేము
నేను బయటకి వచ్చానండి మేమ్ ఫ్రెండ్స్ తోటికి వచ్చాం బయటకి వచ్చాం అట్ల
ఆహా బయటికి వచ్చారా మీరు
అవునండి ఫ్రెండ్స్ తోటి అలా కొంచెం ఎమనా బయట తిందామని
ఆహా ఏం దింటారు మరి
అదే ఆలోచిస్సున్నాం ఏం తిందాం ఏంది అని ఆలోచిస్సున్నాం సార్
అంటే ఇంకా ఇంకా వెళ్ళలే
వెళ్ళాం ఇట్లనే కూ ఉన్నాం నాం బయటనే కూర్చొని ఉన్నాం ఆలోచిస్సాన్నం ఏం నిన్నాయ ఇట్లా మొత్తం టేటుగా డిసైడ్ ఏసుకుంటనన్ ఒకడు అదీ ఒకడు బిర్యానీ దిందాం అంటాండు ఒకడు మందీ దిందామంటాండు
హుహు
ఇంకా ఒకరు పిజ్జా బర్గర్లు అంటాన్ల్ అట్ల
గీ రాత్ ఈ పిజ్జా బర్గర్ ఏం దింటారండి
ఉన్నారు కొందరు అట్లా ఉంటారు కొందరు పిజ్జాలు బర్గర్లు పా పా పానీపూరీలు బేళ్లు చాట్లు ఇప్పుడు ట ఇప్పుడు తి ఇప్పుడు తినేది బిర్యానీ మండీలు తినైప్ ప అన్నం దినాలే ఆ ఈ టైమ్ అన్నం దినేది
అవునవును మళ్ళి ఇకా తింటే మళ్ళీ పొద్దుగాల వరక్
ఊ టై చేశాను గద మళ్ళ
ఊ
నేన్ అదే జెప్తాన్న మా వోళ్ళక్
అదే మనం ఇగా పైసల్ ఎన్ని ఉన్నయ్ గాబట్ ఎన్ని ఉన్నయో అంత మనం కాస్ట్ జూసుకొని నడవాలె
ఉ అవున్ సార్
ఊ
ఇట్లా మంచిగా బయట ఇక్కడ అచ్చాం ఇక్కడ స్పెషల్ షవర్మా ఉంటది స్పెషల్ మండీ ఇక్కడ బా ఉంటది అవున్ సార్
ఆ షవర్మా కాస్ట్ ఎంత
శవర్మ కాస్టా సార్ మా దగ్గర అచ్చేసి వన్ ఆ వన్ టెన్ వన్ టొట్టి అట్లా స్పెషల్ సవర్మ ఒచ్చేసి వన్ టొంటీ రెగ్యులర్ సవర్మ ఒచ్చేసి హండ్రెడ్
ఆ మళ్ళి నీకు బాగనే ఉన్నది మరి
ఎందుకు సార్ మీ దగ్గర ఎంత ఉంది సార్
మా దక్కా అయితే వన్ థర్టీ వన్ ఫోర్టీ ఉంటది
అవునా సార్ లేదు ఇక్కడ అంతే ఉంది స్పెషల్ సెవను వన్ టొంటి ఉంది రెగ్యులర్ సెవను హండ్రెడ్ ఉంది స్పెషల్ సవర్మ వల్ల మనకు సలాడ్ ఉండదు గదా అండి మొత్తం చికెన్ ఉంటది నార్మల్ స్టాల్లో గూడ కొంచ సలాడ్ ఏస్తారు
మా అక్కడ రెగ్యులర్ చే రెలు రెగ్యులర్ అక్కడ గుడా ఏమంటరూ స్టార్టర్ ఏయరు మరి
అవునా సార్
ఆ దాని గుడా వన్ థర్టీ దీసుకుంటరు అవ్
తింటారా సార్ మరి మీరు శవర్మ
అవునవును దింటానండి ఇప్పుడు ఫ్రెండ్స్ తోనీ వెళ్ళి దిందాం అనుకున్నారు అనుకుంటానా కానీ ఫోన్ లేప్తరే లేవరు గూడ
చికన్ ళవర్మ మటన్ శవర్మా సార్
ఆ చికెన్ షోరుమనే మటన్ ది ఎప్పుడు దిన్లే
కొందరు కదా
ఆహా దొరకదు ఈగ తిన్లే ఎప్పుడు కూడా
ఇల్ సార్ బాగుంటే మాంట సా కూడా
ఆహా మీరు తిన్నారా
అవును నేను దుబాయ్ లో ఉన్నప్పుడు తిన్నాను సార్
ఆహా అదే ఫోన్లు లేత లేరు మా వాళ్ళ అయితే
అవును
మా తమ్ముడికి చేసాను వర్షాలయితే లేవు వేడి ఉన్నాయి పైన స్లాబ్ మీద చెద్దలు వేసుకొని పండుకున్నాం ఇక అట్లానే
అయినా పండాల సార్ మీరు
అవునిగ ఈ వేడికి కింద తట్టుకోలేము కదా
ఎందుకు సార్ కూలర్ ఏసీలు లేవా సార్ మీ దగ్గర మరీ
కూలర్లు ఉన్నాయి కదా ఏసీ లేదు ఇప్పుడు పెట్యాలి ఇక
స సమార్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు పెట్టించుకొని ఏం చేస్తాడు సార్ మరి
కాదు ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే ఇక ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉన్నది
అవును ఎవర ఎవరైనా చుట్టాల వస్తే ఇబ్బంది అయితది మరి వేడికి
అవునవును
అ సార్ ఏం ఫంక్షన్ ఉంది సార్ ఇప్పుడు మరి
మా మా మా మామ పెళ్ళి ఉన్నది ఇప్పుడు
అవునా సార్
అవునవును
ఎప్పుడుంది సార్ మది పెళ్ళ
ఏ ఈ నెక్స్ట్ మంత్ లో ఉన్నది.
అవును మరి షాపింగ్ షాపింగ్ చేశారా సార్ మరి.
చేయలే చేయలే ఇంకా. హైదరాబాద్ లో ఉన్నా గాని ఇప్పుడు చేద్దాం అనుకున్నాను. పైసలు లే లేవు మా మమ్మీ పంపుతా అన్నది.
ఆహా. ఏం తీసుకుంటారు సార్ మరి పెళ్ళికి.
ఇగ అందరు అన్నదమ్ములు ఇగ ఏం తీసుకుంటే. అందరు ఒక్క కలర్ తీసుకుంటాం ఇగ అన్ని.
ఆహా అంటే మొత్తం మ్యాచింగా.
ఆ మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకుంటామండి అవును.
ఎంత మంది సార్ మరి మీరు అన్నదమ్ములు ఎట్లా.
అన్నదమ్ములు ఒక ఇద్దరు ఉన్నారు అంతే.
అయ్యో.
ఆ.
బట్ చిన్న ఫ్యామిలీ నా మీది.
ఆహా ఉన్నారు గానీ ఇగ వాళ్ళు చిన్న చిన్న ఉన్నారు ఇగ ఇంకా పెద్దగాలే.
ఆహా అంటే బాగా చిన్నోళ్ళు అంటే మీరు పెద్ద మీ పెద్ద అంటే. పెద్ద కొడుకు కొడుకు కావచ్చు మీరు
అవునవును
అందుకోసం మీరు ఒకరు పెద్దగున్నారు మిగతావాళ్ళు చిన్న ఉన్నా
అవును మా డాడీ వాళ్ళ అక్క కొడుకు కూడా ఉన్నాడుగా
అవునా సార్
అవును ఇగ అందరం తీసుకుంటే
ఎస్ ఆర్ ఫార్మ్స్ నింపారా సార్ మరి మీరు
ఆహా ఇంకా నింపలే మా మా మమ్మీ వాళ్ళది అయిపోయింది గానీ ఇంగ మా తాత ఏమో మరి ఇచ్చిండో ఇయ్యలేదో
అవును
ఊ అదే నడుత్తాంది కదా ఈ అంగన్వాడి వా అంగన్వాడి వాళ్ళు చేత్తారా ఇది
అవునండి అల్లా బి యల్ వో స్ ఉంటారు కదా సార్
ఆహా డి యల్ వో స్ జేత్తరా
డి యల్ వో దియోలోస్ వర్క్ అండి ఇది ఏదైతే గవర్నమెంట్ అలాట్ చేసారో బి ఎల్ వో స్ వాళ్ళు ఇది ఈ వర్క్ చెయ్యాలి అన్నట్టు బి ఎల్ వో స్ అంటే మాక్సిమం మనకు అంగన్వాడి టీచర్సే ఉన్నారండి
ఆహా కానీ అంగన్వాడి టీచర్ అది జేయద్దు మోస్లీ అయితే ఎందుకంటే వా
ఎందుకు సార్
అది డియోస్ ఓళ్ళు వత్తరు కదా వాళ్ళు ఏం చెయ్యరు
అవునా సార్
ఆ అది ఇచ్చి ఫార్మ్స్ ఇచ్చి పోతారు పాపం వా మన ఆంగన్వాడీ టీచర్ కి బాధ అయితాది మొత్తం
అవునా సార్
అవును
ఊహు
ఇంకా చెప్పాలి మరి ఎట్లా ఉన్నది ఎక్కడ
ఇంకా మీకు ఏమింటే ఇష్టం సార్ మరి ఏ ఫుడ్ అంటే ఇష్టం సార్ మరి మీకు
నాకు నాకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం అండి
నాన్ వెజ్ యే తింటారా సార్ ఎక్కువ అంటే చికెన్ తింటారా మటన్ తింటారా ఫిష్ తింటారా
పిష్షు పిష్ తినను నేను ఫ్రైయే తిన్ టా ఓన్లీ కానీ
అంటే చికెన్ ఇష్టమా మరి మటన్ ఇష్టమా
ఆ చికెన్ ఇష్టం నాకు మటన్ కూడా
ఇది బోట్ బోటీ తలకాయ కూర ఇది తింటారా సార్ మీ
ఆ గది దిన గది దినను నేను బోటి దింటా
బోటి తింటారా సారు
అవును మీరు ఎప్పుడైనా గది ఏమంటారు బోటి తిన్నారా
బోటి తినా సార్ నేను కూడా తినా బోటి తల్కాయ్ కూర తినా ఓన్లీ నేను మటన్ చికెన్ అంతే ఫిష్ కూడా తినా సార్ మేం
ఆహా గది మన ఏమంటారు ఇగ్ ఇదియా హైదరాబాద్ బైకి మన ఈ పత్తరికా గోష్ మంచిగైతే ఉంటది
అవునండి కొంచ్ చాలా బాగా టేస్ట్ ఉంటది తిన్నానండి కొంచెం అవును సార్
ఆ
ఆ
మీ వాయిస్ కొంచెం డిస్టర్బ్ అయితుంది
అవునండి డిస్టర్బ్ అంటే ఇక మా పక్క వాళ్ళు అయితే
ఆహా
ఊహూ
ఇంకా చెప్పండి ఇంకా
తిన్నారా సార్ మరి పత్తర్క గోష్
అవును అవును దినానండి నేను మొన్ననే పోయసి వచ్చినాను హైదరాబాద్
ఇకన్నా మ ఢిల్లీలా మంచిగా దొరుకుతుంది సార్ పత్తర్ కాక ఘోష్
అవునా ఏం కావు
ఆ ఢిల్లీలో జామా మస్జిద్ దగ్గర మీకు ఏక్ సేక్ ఫుడ్లు తగ్గుతాయి మీకు
ఆహా
పత్త పత్తర్ కాక ఘోష్ అని
అవును
చికెన్ రోస్ట్లని చికెన్ తందూరని చికెన్ మక్కన్ మ చికెన్ మక్కన్ అని చాలా వెరైటీస్లు ఉంటాయి మీకు ఒక ఢిల్లీలో జామా మస్జిద్ దగ్గర
హ్మ్
మలయి చికెన్ ఇట్లాంటి బాగా అంటే బాగా వెరైటీస్ ఉంటాయి మొత్తం తొంభై ఎనభై డెబ్బై యాభై సంవత్సరాల పాత దుకాం లు పాత పాత అంటే పాత దుకాం ఉంటది
కానీ హైదరాబాద్లా మంచిగా ఉంటాది కానీ అప్పుడే అప్పుడు చేసిత్తడు
అవునండి అక్కడ అంటే దానికి ఫేమస్ అన్నట్టు ఢిల్లీ హైదరాబాద్ బిర్యానీ లా అట్లా అంట మీకు ఢిల్లీలా బాగా అంటే బాగా ఓల్డ్ దుకాన్లు అంటే ఇవి ఏదైతే పత్తర్ కా ఘోష్ ఇవి ఉన్నాయో అటు ఫేమస్ అన్నట్టు ఇంకా ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ఫేమస్
అవునా మీరు ఇప్పుడైనా గది ఏమంటారు బానే గది ఏమంటారు కదా ఆ చికెన్ లాలిపప్స్ తిన్నారా
అవునండి చికెన్ లాలీపాప్స్ అయితే మేము ఇంట్లోనే చేస్తామండి
అవునా ఊహూ
మా మిస్సెస్ చేస్తారండి
ఆహ మీ మిసెస్ అంటే ఇంట్లోనే చేసారా లేకపోతే
లేదు ఇంట్లోనే చేస్తామండి ఇంట్ లేదు లేదు ఇంట్లోనే చేస్తాం బయట ఆర్డర్ చేయమండి
ఆహా
ఓకే సార్ మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ధన్యవాదాలు
ఓకే అండి ధన్యవాదాలు అండి ధన్యవాదాలు